హలో
హలో చెప్పండి
ఏం చేస్తున్నారు అండి
ఏం లేదండి మార్నింగ్ నుండి పని కాలే మీది అయిందా అండి పని
ఆ నాది కూడా అవ్వలేదండి ఇంకా చానా డా పండగక్కూడా ద గ్గరకు వస్తుంది కదా అండి
అవునండి ఇల్లు ఊడ్చుడు తూడ్చుడు కడుగుడు ఇంకా ఇగ చానా పని ఉంది ఇంకా
అవునండి సెల్ఫ్ లు సదరాలి దులపాలి ఇంకా బెడ్ షీట్లు పిండాలి కటన్సు ఇంకా చాలా పని ఉన్నది నాదైతే ఈ రోజు చేద్దామని పని పెట్టుకున్నాను
హ్మ్
టీయో కా టిఫిన్ చేసారా మార్నింగ్
ఆ టీ తాగిన్న అండి టీ బిస్కెట్స్ మీరు
నేనా అండి మార్నింగ్ ఇడ్లీ పెట్టాను ఇడ్లీ దినేస్నా టీ దాగినా ఇంకా వంట వచ్చి పప్పు చారు సాంబార్ చేసినాండి
ఓకే ఓకే మాదయితే మా లంచ్ కర్రీ పప్పు టమాటా చారు పాపుడాలు మీది
అదే అండి అన్ని కూరగాయలు కొ బెండకాయ దొండకాయ వంకాయ క్యారెట్ కోసొంచెం సోరకాయ ఉండే అన్ని ఏసేసి సాంబార్ చేసినా అండి అదే కొంచెం ఎండ బాగుంది కదండి మళ్ళ ఎండలు కూడా బాగా స్ట టాటయినాయి
అవునండి ఇప్పుడు వాటర్ మిలన్ కూడా రేటు బానే పెరిగిపోయింది అండి వాటర్ మిలన్ రేట్ ఆ ఇంకా పు దాని ఏమంటారు కర్బూజా ఉంటది చూసారా అది అది కూడా మస్తు రేట్లున్నాయి ఏమన్న ఏమన్న ఫ్రూట్స్ తీసుకచ్చుకుందామన్న కూడా మ సిబ్బందయితుందసలు
అవునండి ఇ ఎండాకాలం కదా ఇక మనకు కూడా ఇక ఫ్రూట్స్ అనేది కూడా బాగా పెరిగిపోతు న్నయి ఒక్కొక్కటి మొన్న థర్టీ ఫార్టీ అనేది ఇప్పుడు ఏకంగా సెవెంటీ ఎయిటీ మా అన్ ఉన్నాడు చిన్న చిన్న వాటర్ మిలన్స్ మాత్రం ఇ కర్బోజాయి జయితే సిక్స్టీ సిక్స్టీ కో సెవెంటీ కో కేజీ అని చెప్పి చిన్న చిన్న కా భూజ అలా పంపుతున్నారు ఇక ఇవి సంత్ర ఆ అవునండి సంద్రాలయితే పర్లేదండి ఇట్లా లారీలు లారీలు తీసుకొచ్ చ్చి ఇలా ఆ హండ్రెడ్ రూపీస్ కి టెన్ అట్లా పెట్టి అమ్ముతున్నారు గా దండి రోడ్ల మీద
ఉమ్ అవునండి ఇంత రేట్లు పెడితే ఎట్లా అండి ఇప్పుడు గిప్పుడే ఇంకా మనం అన్నా బెటర్ గానీ ముస్ సలోళ్ళు చిన్నపిల్లలకి చాలా ఇబ్బంది ఐతుది అండి ఎండాకాలం
ఆ ఇగ అవునండి ఇగ మనం కూడా వెంటనే ఇప్పుడు మనం ఇది వరకి ఏం తిన్నా తినకు ఉన్నా బాడీ సహకరించేది ఇప్పుడు ఏంటంటే ఎండకు మన బాడీ అనేది డిహైడ్రేషన్ అవుతాది వెంటనే అలసిపోతది ఎందుకంటే ఎండా కూడా ఒకవేళ మనం ఎంత ఫ్యాన్ వేసి కింద కూర్చున్నా ఏసి వేసుకొని కూర్చున్నా బాడీ అనేది డిహైడ్రేషన్ అయితా ఉంటది ఇగ మనము ఎక్కువ నిమ్మకాయలు తెచ్చుకోవాలండి నిమ్మకాయలు తెచ్చుకొని నిమ్మకాయ నీళ్లు షర్బతు ఇక అవన్నీ తెచ్చుకొని ఇక చేసుకొని తాగాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు
అవును
కొన్ని రోజులయితే ఇగ ఉగాది పండగ అయిపోయినాన్ క మామిడికాయలు కూడా స్టార్ట్ అయితాయి కదండి
ఉమ్ ఉమ్ ఇప్పుడు ఇంకా అవి పచ్చర్లు అని వాటికి వీటికి దానికి కూడా అవి కూడా ఖర్చులు పెంచుతా ఉంటారు కావచ్చు ఇంగ
ఉమ్ ఉమ్ అన్నట్టుగా మీరు అంటే ప్రతి సంవత్సరం మాడికాయ పచ్చళ్ళు ఆ అట్లా చేసుకుం
ఆ అది కంపల్సరి కదండి మాకాయ పచ్ చ్చిక నిమ్మకాయ పచ్చడ చింతకాయ పచ్చడ ఇవి అయితే కామన్ అయితే మాకు అవి వచ్చింది ఎండకాలం వచ్చింది అంతే అది పెట్టాల్సిందే ఇంగ ఎందుకంటే టైం కి ఒకసారి టైమ్ కి కర్రీ ఉంటది కర్రీ ఉండదు కదా అట్లా అని దాన్ని వేసుకొని అడ్జస్ట్ చేసుకుంటారు కదా అని పచ్చళ్ళు ఎక్కువ పెడుతూ ఉంటాం కామన్ గా
అవునా అది ఎప్ మీకు ఐడియా ఉంద అండి అసలు పచ్చళ్ళు మామిడికాయ ప పచ్చడయ నిల్వ పచ్చడి ఏ విధంగా పెడతారో తెలుసా అండి మీకు
నాకంత తెలియదుండి నేను ఎప్పుడ అంత ప్రయోగించలేదండి వంట రూమ్ లోకి నేను ఎప్పుడు పోలేదు
అవునా నేను కూడా ఒకసారి ట్రై చేసిన అండి అంటే నేను కూడా టీవీలో చూసిన ఒక కేజీ కేజీ మాత్రమే ఒక ఒకటే కేజీ దానికి ఒక కేజీకి పావు కిలో కారం పావు కిలో ఉప్పు ఆ కరెక్ట్ పావ్ కిలో నూనె అట్లా క్వాంటిటీ తోటి పెట్టాను
ఉమ్
ఒకటేసారి పెట్టాను కానీ మంచిగా బాగా కుదిరిందండి మనం ఏందంటే డైరెక్ట్ నేను ఒకసారి ఖమ్మం వాళ్ళు పెట్టినట్టు పెట్టిన అండి ఒకసారి ఒక ఆంటిీ వాళ్ళు చెప్పిల్లు నాకు ఎట్లా పెట్టాల్నో మనం మనం ఎందంటే అన్నీ మీ క్స్ చేసి ఆ మసాలాలు ఇట్లా అన్ని మిక్స్ చేసినాన్ క కొంచెం తిరగవాతేస్తాం అనమాట అంటె పోప్ బ్బెడుతం అట్లా చేయకుండా ఆంటి వాళ్ళు చెప్పిన విధంగా నేను మంచిగా మామిడికాయలు తీసుకొచ్చి కట్ చేపిచ్చి అదేదో మొత్తం జీగిడి దీసి ఇట్లా తుడ్వాలట కదా మొత్తం కొంచం తేమ్ అదే అవునుంతే ఏ మ్ ఉండకుం డా అట్లా ఓన్ మంచి కాసేపు ఆరబెట్టిన తర్వాత అందులోనే కా కారము ఉప్పు ఆ మలజీలకర మెంతుల పొడి ఆ ఆవపొడి ఆ ఉప్ వేసి ఒక రోజంతా నానబెట్టిన అండి మళ్ళ ఆయిల్ వోయలేదు అది ఈ విధంగా ఖమ్మం వాళ్ళు చేస్తరు ఇగ అందలే కొంచెం ఎల్లి పాయలు పచ్చి ఎల్లిపాయలు ను మాములుగా పొట్ దీసిన ఎల్లిపాయ లోను దంచినల్పాయ పేస్ట్ కూడా వేయ్యాలే ఏసి మొత్తం కలిపి ఒక వన్ డే అంతా పక్కన పెట్టాలే
ఉమ్
పేట్టినాన్ క నెక్స్ట్ డే వచ్చి ఆ ఉప్పు కూడా వేసుకోవాలండి ఇగ అన్నీ వేసుకోవాల మసాలాలు ఇగ నెక్స్ట్ డే కూడా ఆ అదేంటి మంచి ప్యూర్ పల్లీ నూనె ఉంటది కదా అది ఒక్క పావుకిల వేసేసి కలిపి పక్కన పెట్టాలి
ఆ
ఆ ఇట్లా కూడా ట్రై చేయొచ్చండి చాలా బాగుంటది
అవును ఇక ఒకవేళ మనం ఏది ఒక ట్రై చేస్త ఆటోమేటిక్ గా అన్ని వస్తూనే ఉంటాయి ఇంకా అలవాటు చేసుకుంటూనే ఉంటాము ఎందుకంటే ఒక్కటి చేసినామ అంటే అది ఆటోమేటిక్ గా అదే ప్రాసెస్ ఉంటా ఉంటది కాబట్టి చేసుకోవచ్చు లేదు కాని మనం అంతా ఇంట్రెస్ట్ పెట్టాం అంతే
అవునా
అంతేకాదా అండి ఏదైనా ఒసారి చూస్తే తొందరగా కనబెట్టుకోవచ్చు గాని ఇక మనం ఏంటంటే లైట్ తీసుకుంటా అంటాం ఇంకా పోతా అంటే చేసుకోవచ్చు కదా ఎప్పుడైనా నిమ్మలంగా నేర్చుకోవచ్చు కదా అని అట్లా లైట్ తీసుకుంటా ఉంటాం
ఉహూ అవునా మళ్ళా ఈవినింగ్ అంటే స్నాక్స్ లాగా ఏమైనా చేస్తారా అండి ఈవినింగ్
ఆ ఈవినింగ్ ఒకవేళ ఇప్పుడు మా మధ్యాహ్నం వరకు పాపుడాలు ఉంటాయి కదా అది వదిలేసి ఇంకా మళ్ళా ఈవినింగ్ వరకు ఏమైన్నా మిర్చియో బజ్జియో లేకపోతే ఇంట్లో చేసుకోకపోతే మళ్ళీ అసలే ఆయిల్ రేట్స్ పెరిగినాయి కదండి ఇప్పుడే ఎండాకాలం వల్ల అందుకే ఇగ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ పోయి మిర్చి గ్యారెలు తీసుకొచ్చుకుంటాం మళ్ళీ మా ఇంటి కాడ నే మంచిగా చేస్తారు అవ్వి అ మనం ఇంట్లో చేసుకోవాలంటే చాలా తీసుకు కదండి ఆయిల్ గ్యాస్ చాలా పెద్ద ప్రాసెస్ కదా అది
అయినా బయట కూడా తినొద్దు కదా తినొద్దు మళ్ళా వాళ్ళు ఆయిల్ కూడా ప్రాపర్ గా ఉండదు అని
కానీ తప్పట్ట్లేదు మరి మనం తీసుకొచ్చుకోవాలని నూనె ప్యాకెట్ ఇప్పుడు ఎంత తుంది తెలుసా రేటు నూనె ప్యాకెట్లు రేట్ ఉన్నాయి అన్ని రేట్లు ఉన్నాయండి ఇప్పుడు ఎండాకాలం వచ్చిందంటే చాలా తిప్పాలు ఇప్పుడు
అవునండి ఇప్పుడు ఎండాకాలం అంటే అన్ని రేట్లు బాగా పెరిగిపోతాయి.
ఉమ్
నైట్ కంటే అవే కరీస్ ఉంటాయా అండి మళ వేరే
ఆ లేదు మళ్ళీ మళ్ళీ వేరే కర్రీస్ చేస్తాం ఇక అది మళ్ళ లైట్ అయిపోద్ది కదా ఇంకా వేరే కర్రీస్ ఏమన్నా తింటే చేయాలి లేకపోతే మళ్ళా పచ్చిస్ పచ్చడిలోన్నా ఏమన్నా ఉంటే దాని తోనే అడ్జెస్ చేసుకోవాలి మళ్ళీ
అవునా అయ పచ్చలు తినే బదులు మంచిగా ఎగ్గు పొడి ఉప్పు కారం వేసి కూడా ఎగ్గు పొడి చేసి
ఉమ్ అదే ఇంగా ఇక టైం కి ఏమన్నా మనం అనుకోవాలంటే మన ఏమన్న వెరటీగా చేసుకోవచ్చు లేదు మనకు కొంచెం పని హెవీ వర్క్ ఉందనుకో ఒకవేళ అదే పచ్చళ్లతోటనే అది చేసుకుంటా ఉంటాం మేము పూలు కుచ్చుతాము కదా అండి పూవులు కుచ్చుతాం అళ్తాం కాబట్టి కొంచెం పని ఉంటే దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు ఇంకా చెయాలంటే కదండి పని పని ఉంటే అంతే కదా అండి
అవునండి ఇప్పుడు మీరు పూలు అన్నారు కదా అంటే ఎట్లా పావుకిలా కి ఎంత అరకిలకి ఎంత కిల కి ఎంత ఉంటదండి
కిలకి ఓ సీజన్ కాకపోతే ఫిఫ్టీ ఉంటది సీజన్ అయితే ఓ హండ్రెడ్ వన్ టైన్ దాకా ఉంటది ఇంకా
అంటే అవి రెగ్యులర్గా ఇస్తారా అండి
ఆ రె రెగ్యులర్ ఉంటది రెగ్యులర్ ఉంటది కాకపోతే కాకపోతే మనం అమ్మేది ఉండదు ఏమి మనం ఇచ్చేది ఏమి ఉండదు ఓన్లీ వాళ్ళు ఆ అమౌంట్ ఇచ్చేసి తీసు వచ్చి మనకి ఇస్తారు మనం కట్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తాం అంతే అందులో ఏముండదు మనకి
అంటే అన్ని రకాల పూలుంటాయా అండి ఏమేమి పూలుంటాయండి
కామడాలు మల్లె మొగ్గలు చామంతులు బంతి పువ్వులు ఆస్టలు కాగడాలు కారబంతి
మీకు హండ్రెడ్ రూపీస్ తోటి హండ్రెడ్ రూపీస్ తోటి అలిపించుకుంటారు కదా బయట అయితే తిఫిఫ్టీ రూపీస్ కి మూరండి
ఆ అవును అంటే ఇక మనం కేజీ లెక్కి ఇస్తాం కాబట్టి మనకు తక్కువ ఉంటది వాళ్లు లె మన్ ఏం చేస్తారంటే మూర లెక్క గోల్స్ ఇస్తారు కాబట్టి వాళ్ళకి మూరె ఫిఫ్టీ అని సిక్స్టీ అని అట్లా వాళ్ళు పర్చేస్ చేస్తా ఉంటారు అంతే ఇంగ దానికి రేట్ ఎక్కువ ఉంటంది మనం కట్టుడే తక్కువ ఉంటంది రేట్ అసలు
అయినా జ్వాళ్ళకి చూడండి ఎంత లాభం ఉం ఉంటది ఇప్పుడు కే కేజీ అంటే ఎన్ని మూరలు అవుతాయండి దాదాపు
కేజీ మూరలు ఒకవేళ కేజీకి బరాబర్ కేజీ ఉంటదంటే ఒక వన్ ఫిఫ్టీ బరాబరు మనం ఒకవేళ తీ కొన్నన్న తీయకపోయేదుంటే వన్ ఫిఫ్టీ మూరల దాకా ఎళ్తయి అదే ఒకవేళ తీసేది ఉంటే మాత్రం హండ్రెడ్ ఎళ్తయి మూరలు
ఊహు అంటే ఎంత లాభం ఉన్నదండి కొ మీ దగ్గర కొన్ని డబ్బులు దీస్ ఇచ్చేస్తారు వాళ్ళు మాత్రం ఘోరాతిఘోరంగా లాభం తోటమ్ము కుంటరు మళ్ళీ ఇగ పెళ్ళిళ్ళ పెళ్ళిళ్ళ సీజన్ అన్నా కూడా ఘోరాతి ఘోరమైన రేట్లండి ఇగ చూసుకుంటా అంటన అయితే వామ్మో మొన్న ఒకసారి చూసినండి హండ్రెడ్ రూపీస్ కి మూరిచిల్లు ఏది దసరప్ పండగప్పుడు
ఊ
అంటే చూసినావాండి ఎంత ద ఎంత లాభం పెట్టు కున్నరు వాళ్ళు ఊ
కానీ మనకి మనకే నష్టం అండి వాళ్ళక్ కదేం ఉండదు వాళ్ళకి మంచిగనే ఉంటది మనమే నష్టపోతాం మనం కట్టించి కొన్ని మనం అళ్ళ అందులో తీసుకున్నా కూడా వాళ్ళకి కొంచెం డౌట్ వస్తది అందుకే మనం తీయకుండా వాళ్ళకి నమ్మకం తోటి మనం ఇస్తే వాళ్ళు మం చిగా ప్రాఫిట్ అయితే ఉంటారు మనదేం లేదు అందులో మనమేన లాస్ ఐతం ఓక్యా